హలో హాయ్ అండి.
హాయ్ బాగున్నారా
బావున్న బావున్న మీరు బావున్నా బాగుందండి వినస్తుందా బా బాగున్నానండి ఇనోస్తుందా
ఆ ఆ వినిపిస్తుంది చెప్పండి. ఏం లేదండి ఇప్పుడే పిల్లల్ని స్కూల్ పంపించినా కూర్చున్నా
ఇంకా టీ గిట్ట దగార లేదా నేను టీ తాగిన స్నానం చేసిన టీ తాగిన స్నానం చేసి స్ ఇటు ఇంట్లో వర్క్ చేస్తాన్న వంట పనులు ఉంటాయి కదా ఇగ ఆ వంట పనులు అవి ఉ ఊ
ఉత్తమ ఇగ ఏముంది ఈ రోజు ఫ్రైడే కదా మేడమ్ ఇల్లు కడగాలని చూస్తాన్న
అంతే అంట ఆ ఆ అదే అదే
పం ముట్టిచ్చినాక మళ్ళా
ఆ ఏ సమ్మర్ వస్తుంది ఏమైనా చేసుకుంటున్నారా స్పెషల్ వంటకాలు
సమ్మర్ల అంటే ఇప్పుడు నెక్స్ట్ మనకి ఉగాది ఫెస్టివల్కే ఇగా అంటే ప్రతి రోజు ఏం చేసుకోం గానీ జస్ట్ ఫెస్టివల్స్కి మాత్రమే మీరు
ఫేస్ కు అంటే రోజు ఏదన్న టిఫ్ తిరీ మామూలుగా ఇడ్లీ వడ దోశ మామూలుగా వంట అది ఇగా పండుగల కంటే ఇప్పుడు దసరాకి దస రకైతే చేస్తాం కంపల్సరీ చెక్కగారలని ఊ గజ్జకాయలని ఆ ఓ ఆ అప్పాలని
స్వీట్స్ చేస్తరా మేడం మీరు స్వీ
ఆ చేస్తామండి
ఇది అరిసెలు ఎట్లా చేస్తారు బూందీ లడ్డు అ బూందీ లడ్డు ఎట్ల చేస్తారో చెప్పండి నాకు రాదు అసలది నేను ఒకసారి ట్రై చేద్దామని చేసిన చేస్తే చక్కెర మొత్తం పైకి తేలింది అంటే లడ్డు పైనా
అవునా
ఆ అంతే ఎట్లా అంటే ఇట్లా బొబ్బిరి బొబ్బిరి అయిపోయింది గట్టిగా అయింది
ఉ కేజీకి కేజీ పిండికి కేజీ చక్కెర తీసుకోవాలి
ఈక్వల్ గా
ఈక్వల్ గా అంటే మనకు కొంచెం తీపి తినే వాళ్ళ ఉంటారు కదా కొందరు బాగా తినే వాళ్ళుంటే ప ఇంకా కొంచం ఎక్కువ తీసుకున్నా ఏం కాదు కాని మామూలుగా మనం మనం తినే స్వీట్ అయితే కేజీకి కేజీ సరిపోద్ది పోతుంది సరిపోయిన తర్వాత పిండిని జల్లి వచ్చి ఒక జల్లెడు ఉంటదిద జల్లిచ్చి పక్కగా పెట్టుకొని ఈ కేజీ చక్కెరను ఒక గ్లాస్ ఆ పేజీ చక్కర్ను ఒక బౌన్ లో తీసుకొని ఒక గ్లాసు నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్ కోవాలి
ఇప్పుడు అదే మేడం ఇప్పు ఇప్పుడు మన ఏ గ్లాస్ తోటి వాటర్ చక్కర మునిగేంత వరకు పోయొచ్చు
ఆ ఆ ఒకొక్క ఒక్క పెద్ద గ్లాస్ ఇడు వస్తే సరిపోతుందండి
సరిపో పోతదా
ఏం జేయాలి బూందీని పలసగా కలుపుకోవాలి అదే శనగ పిండి ఉంటది కదా పత్తు లాగా కలుపు కొని ఒక మన జల్లి జల్లి గంట అన్న ఈ జల్లి బుట్ట అన్నా ఉంటది కదండి ఆ బుట్టలో సన్నటి సన్నటి సేవులాగా కొట్టుకొని కొట్టాళి దాన్ని సన్నగా బూంది కొట్టి ట్టదు
అంటే అది ఎట్లు కొట్టాలి గట్టి కావద్ద మెత్త మెత్తగా ఉండాలల
మ ఆహా పిండి ప ఎట్లా ఉండాలండి పిండి పలచగ్గలపాలి అంటే బూందీ పడాలి కదా మరి మనకు పిండి గంటె జారుడు లాగా ఉండాలి పిండి గంటె జారుడు లాగుండి మన పొయ్య మీద కడయి పెట్ ట్టిన తర్వాత ఈ గంటె జారుడి పిండిని జల్లిబుట్టలొ పోసుకొని ఆ దానికి టక్క టక్క టక్క టక్క టక్క టక్క ఫ్రజ్ చేసుకోవాలి అ టకటక ప్రెస్చ చేసి ఇట్ల ఎక్కువ ఏసినావనుకొ మూకుడు పడుతుంది మన మీద
ఆ ఇక కొంచెం లైట్ గానే వేసుకోవాల
చేసుకొని ఆ బూంద అంతా వన్ కేజీ పిండి బూంది కొట్టుకున్నాక పక్కకు పెట్టుకోవాలి పొడి పొడి మంచిగా మంచిగా అయితది అది
అంటే నాకు వచ్చిన డౌట్ ఏంటిదంటే ఇప్పుడు కాల్చాలా దాన్ని మంచిగా మామూలు లైట్ కలర్ తీయాలన
అంటే లేత గోల్డెన్ కలర్ తీసుకోవాలండి అంటే కొంచెం రెడ్ కలర్ తెల్లనే రావాలి బూంది మరి తెల్లగ తీస్తే పిండి పిండి రాదు
ఆ అదె అదే కొందరు బబా మాడిపోతదని తొందర తియ్యమంటారు కదా అట్లానీ అందు
లేదు లేదు లేత గోల్డ్ కలర్లో కొంచెం అ లేదు లేదు వెంట వెంటనే తియ్యాలె వెంట వెంటనే గానీ కొంచెం గోల్డ్ కలర్ రావాలి మరి అందులో ఉన్న వాటర్ ను తిగాలి కదా అది గల గల రావాలంటే లి కదా
కొంచెం సౌండ్ రావాలంటారు
అ అది చేసిన తర్వాత ఏంచేయాలి అది పక్కన పెట్టుకున్నాక మళ్ళీ ఒక బౌన్ తీసుకొని కేజీ చక్కెర అందులో పోసుకోవాలి చక్కరకు ఆ ఆ పెద్దగ్లాస్ పోసి పెద్ద గ్లాసు నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి కలుపుతూ ఉండాలి ఇక
ఆ ఇద్దను
కలుపుకొని మనం ఒక చిన్న ప్లేటు పక్కన పెట్టుకోవాలి అందులో చిన్న వాటర్ పోసుకోవాలి కొన్ని ఇన్ని ఎందుకంటే మన
టెస్టింగ్ కోసనా
ఆ లేదు లేదు టస్ట్ టెస్టింగ్ కోసం కాదు అంటే ఈ పాకం వస్తుంటది కదా కలిపిన కొద్దీ అది ఇట్లా తీగ తీగలా ఇంకా తాగాలి గదా.
టీగలాగా తాగల మేడం లేకపోతే మామూలుగా ఇట్లా బళ్ళు. దగ్గర ముద్దలాగా చేస్.
అదే అదే తీగలగా సాగినప్పుడే ఈ చిన్న ప్లేట్. ఇట్లా వాటర్ పోసుకొని పెట్టుకుంటావు కదా నువ్వు.
ఆహ్.
ఒక్క ఇండ్లెసుకుంటే మనం ఇట్లా అంటే దగ్గరికి రావాలి మనకు ఒక ముద్దలాగా.
ముద్దలాగా రావాలి.
దరగాస్తే అప్పుడు మనకి పాకం వచ్చినట్. టూ.
ఓకే ఓకే.
కం వచ్చిన తర్వాత.
ఉమ్
ఆహ్ కొంచెం పక్కకు పెట్టుకొని కొద్దిగా చల్లారినంక ఇక్కడ ఈ బూందీ ఉంటది కదా.
ఆహ్.
ఇంగ అందులో పోసేసుకోవాలి. పోసి మంచిగా కలపాలే. మంచ్ మంచిగలపాలి అంటే ఈ పాకానికి ఆ బూంది మంచిగా అన్ని పట్టుకోవాలి అన్నట్టు. నిండుగా పట్టుకున్నాంక ఆహ్ అట్లనే ఉంచాలి. రెండు నిమిషాలే ఎందుకు అరగంట మంచిగా మూత పెట్టి ఉంచితే ఎందుకంటే ఆ బుంది కట్టేటప్పుడు బాగా వేడి ఉంటది కదా. పాకం
అవును అయితే ఆహ్ గడ్డగట్టాదా మేడమ్ మరి అంతసేపు ఉంటే.
ఒక అరగంట వరకు ఉంటే ఏం కట్టదు. గంట గంటన్నర ఉంటే కడతది పూర్తిగా చల్లారుతది చూడండి.
ఆహ్
పూర్తిగా చల్లారోద్దు.
ఓహో అయితే మావోలు వేడ్ వేడి మీద కట్టిండ్రు. బాగా చేతులు కాలిసెట్.
ఆహ్
అట్లా అయ్యడం వల్ల అట్లా అయిందెమో మరి.
అదే అదే. అట్లా చేసి మంచిగా దగ్గరికి ముందు ముద్ద వచ్చేటట్టు మనం ఎంత సైజ్ అంటే ఇగ మన లెక్క ఇగ ఎంతనన్న చేసుకోవచ్చు సైజ్ అనేది.
ఉమ్ ఇంకా మనం తినేదాన్ని బట్టి చేసుకోవచ్చు అంటారు.
దానికి తోడు చూడువా లడ్డుకు తోడు. ఆహ్. బాగుంటది ఇటు కారం కాంబినేషను
కారం కారా చేస్తారా మేడం మీరు కారా చేస్త
ఏంటండి
ఇచ్చేరా అంటే మామూలుగా మిచ్చర్లాగా
ఆ కొడతామండి
అల్ అదెట్ల
ఆ అది కూడా అంటే ఇప్పుడు అది కూడా అంతే బూందీ వేసిన తర్వాత మనం పక్కకు పెట్టుకొని పల్లీలు ఎయించుకోవాలి పల్లీలు ఎంచుకొని అందులో పోసుకోవాలె కరిపాకా కరేపాకు కరేపాకెంచుకొని అందులో బోసుకోవాలె
అయితే ఇప్పుడు పిండిలా ఏమన్నా కారం కలపు
ఆ లేదు లేదు ఆలేదు లేదు ఉప్ ఉప్పు ఒకటే వేస్తాము ఉప్పు ఒక టే వేసిన తర్వాత ఈ పల్లీలు వేయించి అందులో పోసుకొని ఆ కరేవాపు వేసుకొని ఆ కరేవ కరేమాకు వేసుకొని అందులో పోసుకొని తర్వా త కొంచెం పైనుండి ఉప్పు చల్లుకొని కింది పైకి మంచి కలపాలియ, హ్మ్ బాగ్ గలుపు జెస్
ఎంతసేప్ మామూలుగాది కొద్దిసేపు నానబెట్టాలా
మేతి మేమైతె నానబెట్ కమండర్
అయితే కొందరు బియ్యం నానబెట్టి రుబ్బిన పిండి కూడా పోస్తారు కదా అట్లా వే స్తారా
ఆ మేము అట్ట ఏం చెయ్యం కానీ కాకపోతే ఒక్క కేేజీ పిండికి బూందీ కార బూందీ చేసుకోవాలంటే
ఆ
ఒక్క కేజీ పిండికి
ఒక కేజీ పిండికి ఎంత పడతది, ఆ చెప్పండి మేడం
ఓ బియ్యం పిండి పోసుకోవాలి
ఆ అదే అయితే ఇక్కడ మా సైడేమో బియ్యం నానబెట్టి రుబ్బిన పిండి పోస్తారు
మాధల్లో పొడిపిండే పోసుకుంటాం మేము
పొడిపిండి పోసుకుంటే కొంచెం
కర ఆ కరకరలాడ్ తది గా
హ్మ్ మొత్తం మన శనగపిండి అయితే కొంచెం మేత్
ఆ మెత్తగుంటది మెత్తగుంటది ఇట్లా బోలు బోలు గాదు మళ్ళీ కర వస్తది వస్తది
ట్రై చేయాలి ఖచ్చితంగా
ఆ అట్ల
చేయాలనిపిస్తని భయం అయితది ఎందుకంటే మళ్ళ ఏమన్నా మిస్టేక్ అయింద నుకో
ఆ
ఉ ఎప్పుడు చెయ్యలే చెయాల ప్ర ప్రయత్నించినప్పుడల్ల అ కథం పోతనే ఉంది ఎవరైనా చెప్పే వాళ్ళు ఉంటేనేమో ఇట్లా గిట్లా అని చెప్పే వాళ్ళు ఉంటేనేమో మనకు భయం అనిపియదు
అవును
ఇయనాన్తార ఇప్పుడు మనం ఎంత యూట్యూబ్ లో చూసుకున్నా కూడా అది వేస్ట్ ఏ
అంతే అంతే
ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్పుడు వేరు మనం వాళ్ళ యూసింది వేరు
ఇప్పుడు అంత చేసినా మన నాది నేను చేసు కున్నా కూడా నాది నాకే టెన్షన్ అనిపిస్తది అయ్యో వస్తుందా రాదా ఇన్నిసార్లు చేసినా కూడా అయ్యో అద టెన్షన్ అంటే వస్తదా రాదా ఏమవుతదో ఏమో పక్కన ఎవరైనా ఇంకా తెలిసిన వాళ్ళని వెలుసుకోండే
అవును అట్లుంటేనే కొంచం భయం అనేది అదీ పోతది మనగ్గూడ
అవునవును
అందుకే ప్రతిదీ మిమ్మల్ని అడుగుతూ ఉన్న ఈసారి కేజీ పిండి తీసుకో ఇప్పుడు మీరు పిండి పప్పు తీసుకొని ఎండబెట్టి పడిస్తారా షాపుల పిండి చేస్
ఏ లేదు పప్పు తీసుకొని ఎండబెడతామండి ఆ లడ్డుకైనా పప్పు తీసుకొని దాన్ని అందులో దుకాన్ లో తీసుకుంటే వాడు బియ్యం కలుపుతాడు
ఆహా అయితే మా మిస్టేక్ ఏమైందంటే డైరెక్టు షాప్ల పిండి తెచ్చి చేసినాం కారా మేము
ఆ
చేస్తే మొత్తం మెత్తగా ఉంది ఎంతసేపు కల్ వాళ్ళ పోస్తేనేమో మాడుతాంది కొంచెం కాలట్లేదని తీస్తే ఇ కాలండి కదా బ్రౌన్ కలర్ కొంచెం గోల్డన్ కలర్ వచ్చంది అని తీసిీల్ లేసరికి మెత్త పడతాం అవుంది ఎందుకనలా
అంటే వాడు మనము డైరెక్ట్ దుకాన్ల పిండి కొంటే వాడు రకరకాల పిండి కలుపుతాడండి అందులో వాడి ఇష్టమైంది కలుపుతాడు కొంచెము ఆ కొంచముమే ఆ వాడికి ఏమి ఏమి ఇప్పుడు అన్ని కింద పడేని చేస్తారు వాళ్ళు మంచిగా శుభ్రం చేసి అట్నే చెక్కి పట్టిస్తారు అల్ల బియ్యం కలుస్తాయి మినపప్పు కలుస్తుంది రకరకాలు కలుస్తుంది మళ్ళా చెట్ కిల కూడాూ వాడు ఎట్లా వాటిస్తారంటే వా చే వాడు డైరెక్ట్ గా వాడు జీతగంటోటి పంపిస్తారు కదా పంపించినప్పుడు వాడు బియ్యం పట్టినప్పుడు పట్టచ్చు లేకుంటడా గోధుమ పిండి పట్టి ఇచ్చినప్పుడు దాని మీద వేసినా
మరి అట్లా వస్తే మరి అట్లా చేస్తే ఇట్లా పాపం వాళ్ళు చేసు కునే వాళ్ళయి పాడైతే
అందుకే ఏదన్నా గి వాళ్ళ ఇలాంటి వంట వస్తువులు చేసుకున్నప్పుడు మనం డైరెక్ట్ పప్పు పట్టించుకొని ఆ చెక్కో ని దగ్గరకి ఏం పట్టినావు అని ముందే అడగాలే వాడు గోధుమ పిండి వట్టిన అనుకో గోధుమ పండి మీద ఈ పిండి పట్టిస్తే గోఅంత మెత్తగా అయిపోతాది ఎవరన్న ఆ అట్లా లేకుంటే మనమే డైరెక్ట్ బియ్యం బియ్యం పట్టిచ్చినాక ఈ పప్పు పోసుకుంటే బాగుంటది
ఓహో ఇదోకటి ఉందా
ఉ ఓకేనండి ఆ ఓకే ఓకే అండి
సరే మేడం థ్యాంక్
థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం